ఆ బానేనునండి అదే కాల్ కట్ అయిందిందాకా ఇంకా రాలేదండి పిల్లలు వస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు వచ్చి చ్చ లోపల ఇంకేదైనా ఫుడ్ ప్రిపేర్ చేయాలి సమ్మర్ కదా వాటర్ మిలాన్ ఏదైనా కట్ చేసి ఇవ్వాలి ఇంకా అంతే
ఆ అవునండి ఎండలు చాలా ఎండలుగా ఉంది
ఊ చాలా అంటే ఎక్కువున్నాయండి తిరుపతిలో అసలు ఫుల్ బయటకు కూడా వెళ్ళలేము.
ము అదే విషయము ఇంకా ఇంకేంటండి ఏంటి ప్లాన్స్ ఏం చేస్తున్నారు సమ్మర్ కి
ఇంకా చూడాలండి పిల్లల ఎగ్జామ్స్ తర్వాత ఏదన్నా టెంపుల్కో ఎక్కడన్నా పోవాలి ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము తిరుమల అన్న, అరుణాచలం అన్నా చూడాలి. ఇంకేదో ఒక ప్లేస్కి వెళ్తేనే కదా మనకు కొంచెం మైండ్ రిలాక్సేషన్ ఉంటది
అవునండి అవును ఎందుకంటే పిల్లలు దొరికేది పాపం ఇంకా హాలిడేస్ ఏ కదా
ఇప్పుడు ఇంకా సమ్మర్ హాఫ్ డేస్ వస్తాయి కదా ఆ తర్వాత దాంట్లో ఉన్న చూడాలి
ఇంకేంటండి ఉగాది ప్రిపరేషన్ ఎలా ఎంత వరకు వచ్చింది కొన్నారా కొత్త బట్టలు.
ఉ వెళ్ళాలండి షాపింగ్కి మామూలుగా ఇంకా ఏముంది ఏం కొనే సిచ్యుయేషన్స్లో లేము అన్నీ కాస్ట్ పెరిగిపోయాయి.
అవునండి బట్టలు ఒక ఐదంటే బంగారు పెరిగిపోయింది
అంతా ఫుల్ ఆ వార్ వల్ల మొత్తం అన్నీ హైలో పెరిగిపోయింది అనమాట ఒక వార్ వల్ల. అన్నీ అదే అదే అంటే మనం ఇంకా అది ఒక కరెంట్ అఫైర్స్ లాగా అయిపోయింది అన్నమాట రోజుకి ఇదొ రోజు అప్డేట్స్ లాగా ట్రేండింగ్ అయిపోయింది ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ ఇప్పుడు. మొన్నటి వరకు వార్ వల్ల లడ్డూది ట్రెండింగ్లా ఉంది ఇప్పుడు ఇంకా గోల్డ్ మొన్నటి దాకా సిల్వరు ఇప్పుడు గ్యాస్ ఇంక ఇదే అనమాట ఇంకా రోజు కో ఒక అప్డేట్ వస్తుంది కదా
అది ఏం చేస్తామండి ఇ వచ్చింది మనము ఫేస్ చేసుకుంటూ వెళ్లాల్సింది అంతే
గెస్ చెస్ అంతే అంతే ఇంకాంలేంటి ప్లాన్ ఉగాదికి ఆలోచించు
ఆ లేదండి నార్మల్గానే ఆల్రెడీ పెంపట్. ఆల్రెడీ పెట్టేసాం మేము.
అ అవు అవు అంటే ఈసారి నార్మల్గానే ఇంకా ఉగాది పచ్చడి అవి. .
అంతే అండి అంతే క్యాజువల్ గా నార్మల్ గా చేసుకుంటాము. ప్రీతి ఎల్లాగా.
ఎం స్పెషల్స్ చేస్తారు ఉగాదికి మీరు.
ఏముందండి నార్మల్ పిల్లలు తినేదాన్ని బట్టి ఇంకా. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మేము ఇంకా చేసి పెడతాం అన్నమాట.
అంతేలేండి పోలీనా పోలీలు. పచ్చడి.
చూడాలండి చూడాలి మీరేం చేస్తున్నారు స్పెషల్స్.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
ఆ మేగన డాడీ వస్తనారు అంట బయలుదేరు అవునా సరే లే వైట్ చేయాలా నేను